బావున్నారా అండి
ఆ బావున్నాం అన్నా మీరు బావున్నారా
ఉ బానే ఉన్నా బావున్నరు ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు అన్నా ఖాళీగనే ఉన్నా
ఉ ఎటో ఈ రోజు ప్రోగ్రామ్ రా మనసా
అన్నా
ఎటు ఈ రోజు ప్రోగ్రామ్
అర్ధం గాలేదన్న
ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి అంటున్న
ఏముందన్న ఏం లేదన్నా ఆఫీస్కి వెళ్లిన డైలీ ఈ రోజు ఎల్లలేదన్న
మ్ టిఫిన్ చేసినవా
లేదన్నా
ఉహు
మీరు అన్న
చేసా చేసా మ నా పొద్దున్నే టిఫిన్ అంటే ఏముండదు గనీ మాక్ రాగి జావా ఉన్ను జొన్న గట్కా
ఆహా
పొద్దున్నే మిల్లెట్ పౌడర్ ఉంటది గదా
ఆ అన్నా
అదే చేస్తుంటాం అదే తాగి చేస్తది అమ్మా
ఉమ్ ఇంక లేదన్నా ఇంతకు ముందుగానే లేచాము
ఉమ్ ఎక్కువా ఏ టిఫిన్ తింటారు
అన్న
ఎక్కువ ఏం టిఫిన్ తింటవ్ అంటున్న
టిఫిన్ అన్నా ఇక్కడైతే రైసెస్ అన్న నార్మల్ గా నాకైతే దోస ఇష్ ష్టం అన్నా
ఉమ్ మీ ఏరియాలో ఎక్కువగా ఏం చేస్తుంటారు
ఇక్కడంతా అంటే అందరు వక్ వర్క్స్ చేయడానికి ఎళ్తారన్నా కొంతమంది జాబ్ చేయడానికి ఎళ్తారు కొంతమంది చదువుకుంటా ఉన్నారన్న
ఉమ్
ఊ
ఫుడ్ ఎట్లుంటదీ మీకెళ్ళి
అన్నా
మీకెళ్ళి ఫుడ్ ఎట్లుంటది
అబ్బా
ఫుడ్డు ఫుడ్డంటే ఇప్పుడు ఉమ్ ప్చ్ ఆహారం తీసుకునే ఆహారము క్వాలిటీగుంటదా క్వాలిటీ లేకుండ ఉంటదా
ఉంటుందన్న మా సైడ్ అయితే అస్లు ఫుడ్డుకేం అసల్ లోటుండదన్న బాగుంట్ టుందన్న టేస్ట్ గూడ
ఉమ్ అంటే ఏమన్నా వాళ్ళకేం కెమికల్స్ ఏసి పండిస్తుంటారా లేకపోత్
ఆహా లేదన్నా లేదు లేదు లేదన్నా అన్నీ అన్ని నార్మల్ కెమికల్స్ వేసి పండిచ్చరన్న పండిచ్చేవి కొన్ని పండిస్తారు కాని అన్ని కెమికల్స్ అనే యూస్ చేయరు కదంనన్నా
ఉమ్
ఉమ్ మా ఊరిలో అయితే అన్నీ దొరుకుతాయన్నా
ఊమ్
అంటే మనం టౌన్ కెళ్ళి తెచ్చుకోవాలని ఏవున్నదన్నా కూరగాయల్ గాని
ఉమ్
అంతా మొత్తం దొరుకుతాయన్న
ఊహూ
కొన్ని పండిస్తారన్న కుకూరలు వెజి టేబుల్స్ ఇలాగా
ఊ అంటే ఇప్పుడు మనం దీస్కునే ఫుడ్డులో చాలా వరకి కెమికల్స్ యాడైతున్నయని జెప్ ప్పేసి ఇప్పుడూ ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఏదో కొన్ని సంస్థలు ఆ మనం తీసుకునే ఫుడ్లలో కొంచం కెమికల్స్ విపరీతంగా యాడైతున్నయని మనం తాగే వాటర్స్ లో గూడా ఆ బాగా ఉంటున్నాయి అని జెప్పేసి కెమికల్స్ ఉంటున్నాయి ఊమ్ అయితే మనా ఇప్పుడు అట్లా అట్లాని కాదు ఇప్పుడు మనం పండించే పంటలు కొని మిర్చి గాని లేక రైస్ దాన్నీ కొన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ జేస్తుంటం గదా
ఆ ఆ అన్నా
మంచి దేశాల్లో గూడా కొన్ని వాట్ తిరస్కరిస్తున్నారు మీ దాంట్లో మీ పంటలల్లో కెమికల్స్ ఎక్కువగా యాడయితున్నాయని జెప్పేసి తిరస్కరిస్తున్నారు
ఆహా ఆ మా సైడైతే నీళ్లల్లా గూడ ఏం కెమ్ కల్స్ ఉండవన్నా బోరు నీళ్ళు అంటే భూమి నుంచి వచ్చేవి అన్నా బోర్వెల్ వాటరు ఇంకా ఆకుకూరల్ విషయానికొస్తే ఇంక మా ఊళ్ళో వాళ్ళే పండిస్తారన్న
ఉమ్
మాక్సిమమ్ ఏమన్న గాని ఊర్లోనే అమ్ముతారన్నా ఎప్పుడు వెజిటేబుల్స్ గాని వంకాయలు పచ్చిమిర్ ర్చిలంతా కొంతమంది చెట్లు వేస్తారన్నా
ఊమ్
మాక్సిమం ఎక్కువా అయితే ఇ కెమికల్స్ అయితే ఉండవన్న మనం బైటి నుంచి ఫ్రూట్స్ అందు తెచ్చుకుంటాం కదండి అన్న అందులో అయితే కలుపుతారన్న ఎందుకంటే త్వరగా మాగాలి
ఉమ్ ఉమ్ మాగాలంటే ఏంటి మామిడి పండ్లుకా లేతే వేరే పండ్లుకి ఏదైనాన
అన్న
మావిడి పండ్లక వేరే పండ్లకు ఏదైనాన
వేరే పండ్లకు కూడా ఉన్న అంటే మామిడి పండ్లకి ఆపిల్ పండుకి ఇట్లా కళింగరా కాయ వాటర్ మిలన్ అంటారు కదనన్న పుచ్చకాయ
ఉమ్ ఉమ్
ఇలాంటి వాట్లకి కొన్ని కొన్ని కెమికల్స్ కలుపుతారన్నా ఎందుకంటే అవి బయ్ నుంచి మనం తెచ్చుంటాం కలుపుతారో కల్పరొ మనక్ దెల్వదు గదా అన్న
ఊ ఊ
ఊ ఇంకేంటన్న చెప్పాలి
ఇంకేముంది మాన్సా మా ఇంట్లో అయితే మాకు ఫ్రూట్సూ ఆ సపోటా చెట్లు బొప్పాయ్ పండ్లు ఉ శీతా ఫలం మళ్ళీ
చెట్లు ఉన్నాయా అన్న
ఆ మాకింట్లో ఇంట్లో ఉన్నాయ్ నేనైతే బయటుంచి ఆహారం అంతా అద్దగా ప్రత్యేకించి ఏం తెచ్చుకోమ్ ఇంట్లో చెట్లు ఉన్నయ్ గా అవే సీజనల్ ఫ్రూట్స్ బట్టి ఉంటాయ్ మాకు నీకు అళ్ళనేరెడు అనే ఐడియా ఉందా నల్లగుంటాయ్ గిన్నకాయల్ టైప్
అన్న
అల్లనేరేడు కాయలంటారు ఐడియా ఉందా
నేరు ఆ ఐడియా ఉందన్నా
గిన్నెకాయలంటార్
మీ సైడా అన్న
ఊమ్ మీ సైడేమంటారు
ను నేరేడుకాయలన్ చొప్పినారు గదన్న మీ
మ్ మా దగ్గెర గిన్నెకాయలు అంటారు అయితే అసలు వాటి పేరు ఏంటంటే ఆ నల్ల నేరేడు అంటుంటారు మా దగ్గెర గిన్నికాయలన్ మా దగ్గర సీజనల్ ఫ్రూట్ గప్ప అవి గుడా బావుంటాయ్ మా దగ్గెర
అవుండ్లే అన్న
ఊ చాలా బావుంటగి అవ్వీ
ఉఊ
ఊ సపోటా చెట్టు మాకు ఈ దగ్గర్లోనే ఇంట్లోనే ఉంది బొప్పాయి చెట్లు ఉన్నాయ్ సీతాఫలం ఉంది కొబ్బరి చెట్టు ఉంది
ఆ
ఆ మాక్కావాల్సిన అళ్ళి ఇగ ఇంట్లోనే పండించకుంటుం
నిజమే అన్న చెట్లు ఉంటే మనకి ఇష్టం వచ్చినట్లు మనం తినొచ్చన్న అవి మళ్ళీ బెయిట కొనుక్కుంటే ఇప్పుడు ఎంత కాస్టన్నా అస్సలు
విపరీతమైన కాస్టున్నాయ్ ఉ
ఆ
అవి గుడా చాలా మళ్ళీ ఏమన్నా ఫ్రెష్షు తాజా ఫ్రెష్ ఉంటాయ అంటే అవీ ఉండవు
ఆ అన్నా
ఊ దాని వల్ల మనం ఇబ్బంది బడాల్సిన పరిస్థితుంటది
అవునవునన్నా
టూ లాసవుతామ్ ప్లస్సు ఆ కొనే ఫ్రూట్ లో క్వాలిటీ ఉండదు
ఉండదన్న అంత డబ్బుల్ వెడితే అస్సలు కొన్ని గుడా రావన్న
ఊ అది కొన్నా వొచ్చే అట్లుంచి తర్వాత్ సంగతవి కొన్నైన ఎన్నైనా ముందు ఆ ఫ్రూట్ లో క్వాలిటీ ఉండుదు టేస్టుండదు ఫస్టు
అన్న వాయిస్ కొంచెం కట్ కట్ వినపడుతది అన్న ఆ ఇప్పుడు వినపడుతుందన్న
అవి ఫ్రూట్స్ లో మనం అమౌంట్ పెటికోన్న ఏది చేసినా గానీ ఆ ఫ్రూట్ లో క్వాలిటీ ఉండదు అంటున్నా ఫస్ట్
ఆ అన్న
క్వాలిటీ ఉండదు ప్లస్ టేస్ట్ ఉండదు
అది నిజమే అన్నా
ఉమ్ ఉమ్ ఇంకా అట్ల ఉంటది
ఆ
ఇంకా అటు సైడు మీ సైడు ఎక్కువ నాన్ వెజ్ తింటార వెజిటేబుల్స్ ఏనా ఎక్కువ వాడేది
అన్ నాన్ వాడతరు అన్న నాన్ వెజ్ వాడతారు వెజ్జ్ వాడతారు అంటే అది బాగ గొర్రెలు ఉంటాయి కదండి అన్న
ఉ ఉ
మేకలు గొర్రెలు అవి ఎక్కువ కాసే వాళ్ళు చాల మంది ఉంటారు అన్న అంటే ఇంటికి ఉంటాయి ఆ మా సైడ్ ఆ ఇంటింటికి అంటే ఇంటింటికి ఉండవు కానీ కొన్ని ఇండ్ళలకు మాత్రం ఉంటాయన్న అంటే
ఒక సిక్స్టీ పర్సెంట్ ఇళ్ళకు ఉంటాయ్
ఆ ఉంటాయన్న
ఫార్టీ పర్సెంట్ తప్పించి ఒక సిక్స్టీ పర్సెంట్ అవున
ఆ ఉంటయి అన్న సిక్స్టీ పర్సెంట్
ఉమ్
యాదవ్సు గొల్ గొర్రెలు ఖచ్చితంగా ఉ ఉండాలి అంటారు కదా అట్ల కొంతమందికి ఉంటాయన్న
అదేలే గొల్ల కురుములు అంటారులే మా సైడు
హా
ఉ మా దగ్గర గవర్నమెంట్ గొర్ల కురుములకి సబ్సిడీతో ఇంత అని గొర్రెలు కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మా సైడు మాత్రం
ఆహా అవునన్న
ఉమ్ ఇయర్లీ వచ్చేసి ఇన్ని అని
ఆ అల మాకు లేదన్న మరి
ఉమ్ ఉమ్ మాకు ఇక్కడ గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చింది
ఆహా ఉమ్
అట్ల అంటే అటు మీటు ఎక్కువ ఇది వాడతార గొర్ర మీటు వాడతార ఎక్కువ
అన్న
గొర్రె మీటు మాంసం ఎక్కువ అటు వా
వాడుతారన్నా
ఉ
గోటు వాడతారు
ఉ
గొర్రె కూడ వాడతారు కానీ నేను మాత్రం నాన్ వెజ్ తిననన్న
మ్ ఎందుకని
ఎందుకొ అన్న అది మరి చిన్నప్పటి నుంచి అలవాట్లేదు
మ్ ఇంకా ఇంకా వెజిటేబుల్స్ కు సంబంధించి ఇంకా ప్రత్యేకమైన ఏమైనా పంటలు పండిస్తార అటు
ప్రత్యేకం అంటే ఏం లేదన్న అవి మాత్రమే పండిస్తారు నిమ్మకాయలు చె ట్లు ఉంటాయి జామ చెట్లు ఉంటాయి దానిమ్మ చెట్లు ఉంటాయి అంటే ఇంటి దగ్గర వేసుకుంటారన్న చెట్లల్లో ఇంక ఏడో ఒకటి రెండు ఉంటాయన్న
మ్ మ్
పప్పయ చెట్లు ఉంటాయి అంతేగాని ఊరందరూ ఏం వేయరన్న
మ్
మ్
ఇంకా ఏమన్న పండ్ల తోటలు గాని అట్లా ఏమన్నా ఉంటాయా అటు
ఆహా పండ్ల తోటలు ఎక్కడే గాని వేయలేదన్న
మ్ అటు సైడ్ ఈ బత్తాయి చెట్లు నారింజ చెట్లు మళ్ళీ కమలా చెట్లు ఉంటాయి అంటున్నారు
ఆ లేవన్న అంటే అటు సైడు ఉంటాయేమో అన్న మా మా దగ్గర అయితే లేవన్న
మీ మీరుండే ఏరియాలో ఉండవా
ఆ మా ఏరియాల అయితే లేవన్నా
ఏ ఏరియాలో ఉంటయి మరి
అవీ ఎప్పుడ అంటే ఇక్కడ ఉంటాయన్నా మా దగ్గరే బట్ కొంచెం వేరే ఊర్లలో ఉంటాయన్న
ఉమ్
మ్
ఎక్కువ ఏ పంట ప్రసిద్ధి ఉంది అక్కడ ఆ ఏరియాలో
ఆ మా అది వరి అన్న
మ్
వర్రి పత్తి
మ్
రెండు చాలా అంటే ఇంక ఇయర్ కి త్రీ టైమ్స్ అలాగ పండిస్తారన్న
మ్
ఓపిక్ ఆ ఓపిక ఉంటే త్రీ టైమ్స్ లేకపోతే టూ టైమ్స్
అంటే ఎట్లా అది కాలువల ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా లేక్
లేదు బోరు బోరు ఉంటదన్న
బోరింగ్ లో నీళ్లు పుష్కలంగా ఉంటాయా
ఆహా బోరింగ్లో కాదు బోరు బోర్ వేస్తారు కదా
మ్ మ్ భూమిలో నీ వర్షపాతం ప్రకారం భూమిలో నీరు ఎక్కువ ఉంటదా మీ దగ్గర అంటున్నా మూడు పంటలు పండటానికి
ఆ ఉంటాదన్న మేము అంటే వాటర్ లేకపోయినా మేము అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదండి అన్న బోర్వెల్ ఎట్లా అనేసి వాటర్ తాగడానికి భూమి నీరు అని
ఊమ్
అట్లాగనే పొలంలో కూడా అట్లాగనే వేపిచ్చుకుంటారన్న బోర్ వెల్లు లాగా బట్ అది బోరింగ్ లెక్కుండదన్నా ఆటోమేటిక్గా అవి స్విచ్ ఎస్తే అ వాటర్ వచ్చేలాగుంటదన్నా
ఊమ్
వాటర్ అయితే ఇబ్బంది ఏం లేదన్న కొన్ని కొన్ని ఊర్లలో ఒచ్చేసి వర్షము అట్లోస్తేనే పంటలు పండిస్తారన్నా అట్ల లేకోకుండా ఆ అక